ఆ
హలో
హాయ్ అండి ఇనో బడట్లేదు
ఆ వినబడ్తుంది సిస్టర్
చేస్తున్నారు ఏం లేదండి ఖాలీ ఏ మీరేం చేస్తు ఉన్నరు
నేను కూడా ఏం లేదు సిస్టర్ ఖాళీగానే కూర్చున్నా బయట
తిన్నారా
ఆ తిన్ తిన్నాం మధ్యాహ్నం మీరు తిన్నారా
ఆ తిన్నా అండి మీరు ఏం కర్రీ
మాది ఈ రోజు ఫిషు మీది
మాది అంటే మాటన్ అండి
అవునా ఇంకా వెదర్ ఎట్లుంది సిస్టర్ మీ సైడ్ మరి
కూల్ గ ఉంది మార్నింగ్ నుండి మీ దగ్గర ఎలా ఉంది
మా దగ్గర కూడా అంతే అసలు ఫన్నే రాలేదు ఈరోోజు ఇంకా ఎండా కొట్టలేదు కాబట్టి ఈ రోజు ఆ బతికిపోయినాం లేద అంటే పొద్దున్న నుంచి అసలు మా ఇంట్లో కరెంటే లేదు
ఆ నా ఇంటకు
మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటది సిస్ సర అయితే దాన్ని కొట్టిండు చెట్టు కొట్టేటైనే
ఆ
మతిగ మతిదేగిపోయింది యిగ అతన అక్క ఏమన్ అంటే నేను అతికియను నేను ఏమన్నా తెంపినా అని అంట అన్నాడు అయితే మా ఇంట్ పక్కా ఆమే మా ఇంట్ పక్క ఆమే ఓ పిచ్చింది చెట్టు ఇట్లా తీగదిగింది కదా అత్తమ్మ మరి ఆయన నాకు పెట్టాం మను మరి ఈ రోజు మా ఊర్ళ మడాకుతల్ళు ఆన్స ఓ వచ్చేసరికి చీకటి అయితది అని నేన్ అన్న అయితే సరేరా చెట్టు కొట్టినాక అతుకి అతుకియమండతియ అని అన్నది అయితే అతకి అంటది కాచ్చ అని నేను అనుకు ఇక చెట్టు కొట్టుడు మొ కొట్టుడు అయిపోయిన తర్వాత ఇంక ఎవరుట్ పట్టించుకుంటలేరు తీగను మళ్ళా ఉతకని దాన్ని ఉతికి కిందే ఎస్ ఎస్తున్నారు మళ్ళ మా ఇంటి సైడ్ అక్కడ తీగదగిన దగ్గర అంటే బోల్డ్లు గ ఇట్లా బట్టలు ఇట్లా విలా నీళ్ళ అన్నా అతిన్న సైడేపోతయి
ఆ
మళ్ళ అ మళ్ళ అ అప్పుడుఅప్పుడు కొన్ని వర్షం నీళ్ళు అంటే చినుకులు వస్తుంది వన వాన బాగోత్తా యి లే గాని చినుకులు వొత్తన్నాయి. పోతానయి మళ్ళీ ఇంకా దానికి ఇంకా ఇంకా మళ్ళ షాకు అంటే తీగ కరెంట్ లోనే ఉన్నది సిస్టర్ మధ్యలో కట్ టైయింది
అ అవునా అవసరం ఉన్నా అవసరం ఉన్నా అంత సేపుస సరే అంటారు అవసరం అయిపోయినానికి పట్టించుకోరు
ఆ అని నేన్ని సార్లు పిలిచినా పది నిమిషాలు ఆగు ఏదో ఆయిల్ తా తెచ్చి వచ్చినాంక కట్ కట్ ఆ చూడతా అన్నాడు సరే అన్నా పోయిండు వచ్చిండు కట్టిండు చెట్టును కోసిండు అయిపోయింది ఇంకా పోతాండు ఇంగా నాకు కోపం లేచింది అసలు నేను అన్న అదే తీగ మాకిచ్చిపో అన్నాడంటా అంటే మీ పాపకి రాపిత్త అన్నాడు అంటా వాడు రేపు వర్షం వత్తాంది మా పాప ఎక్కడి నుంచి వచ్చి దాకా ఇ మా పాప వచ్చేసరికి వర్షం వత్తే డినా అంత షాక్ అంతా స్ప్రెడ్ అయ్యి షాక్ ఎక్కడ దాకా పోవాలని నేనన్నా అయితే నాకేంది నేను ఏమన్నా తెంపిన్న మీకు ఇయ్యనాన్ అయితే మరి కాలితే కన్ను తెంపలేదు కదా ఆ నిను అట్లానే అన్న మీరు తీసుకోకపోయిళ్ళ అంటన మరి నువ్వు మాకు ముందే చెప్పకపోయినావా చెట్టు కొట్టల్ల కరెంట్ తీసు కోనంటే మేము ముందు చెప్తే మీము తిద్దుము కదా అని నేను అన్నా అయితే నాకు అవసరం లే అంటాడు ఆ కొట్టిచ్చిన ఆమె నీ అడుగుతాను అయితే నేన్ అన్నా అయితే నీకు అవసరం లేదు నీ నీకు చా అంటాన్నవు కదా మరి ఇక పైన పోల్ పైన వాళ్ళు పోలు పోలే ఎక్కే వాళ్ళు ఉ ఉంటారు కదా కరెంట్ వాళ్ళు వాళ్ళకు కాల్ చేసి మా మా ఈ వాడకు కరెంట్ తీసేయమను అది అ తీ తీగ సెట్ అయ్యేదాకా అని నేను అన్నా
ఆ అంటే మరి ఏం చేశారు
ఆ మా మీద బదనం కదా అని అంటే అయినా నాకు తెలివదని చప్పకపో ఎట్లా అండి మీ మీ పక్క మా ఇంటి పక్క అని అడిగితే మేము ఏమన్నా చదువుకున్న వాళ్ళమా అంటాంది అంటే చదుకున్న వాళ్ళు అంటే కరెంట్ దగ్గర కీ పొయి మిము చదువుకున్న వాళ్ళం షాక్ కొట్టకు అంటే అది కొట్టకుండా అయితే ఉండదు కదా
నా కొస్తాది కదా
ఆ ఆ షాక్ అయితే వత్తాది కదా అంటే మేము ఏమన్నా చదువుకున్న వొళ్ళామ అని ఆమె అంటాంది
మరి ఏం చేశారు లాస్ట్ కు
ఆ తీగని అట్లనే పెట్టేసిల్ళు ఇంకా పొద్దున్న నుంచి ఇప్పటి దాకా అట్లనే పెట్టిళ్ళు ఇంక కింద పడితే మేమే మళ్ళా దాన్ని ఏవరన్నా ముట్టుకున్నా అది మా మీద బదనమే అని ఇంగా అట్లనే ఉన్నా నేను మళ్ళీ ఆడ చిన్నపిల్లలు ఆడుతంటే కూడా మరి వాళ్ళని ఇటు రండి అని పిలువనే పిలువట్లేదు సిస్టర్ అసలు దీని వాళ్ళ ఆ తీగని ము ముట్టుకుంటే
అవును అప్పుడు వాళ్ వాళ్ళకే కదా ఇబ్బంది షాక్ కొడుతు అప్పుడు ఏం చేస్తారు చేసేది ఏమి ఉండదు షా
షాక్ షాక్ కొడితే ఏమన్నా దెబ్బలు దెబ్బలు ఏమన్నా అయితే మీమ్ మాద తీ వాళ్ళదే అంటారు ఏమన్నా అయినా కూడా మా మీదనే ఎత్తారు ఆ అని ఇంకా నేను ఆనే ఆనే గూకున్నా ఇంగా ఇంత ఏమంటే మా తమ్మడు వొత్తే ఇచ్చిండు ఇంకా దానికి ప్లాస్టర్ లేదు ఏం లేదు ఉత్తిగానే వదిలేసిండు
ప్లాస్టర్ వేయ్యండి వర్షం వస్తే ఇట్లా ఇంక ఇబ్బంది అయితాది ఇంకా అట్లే ఉంటే వర్షం వచ్చినప్పుడు చెట్ల గిట్ల కొమ్మల గిట్ల తాకినప్పుడు ఇబ్బంది అయితాది కదా
ఆ ఇబ్బంది అయితానే తేవడానికి పొయిండు ఇంకా నేను అన్నె దాన్ని చూసుకుంటా కూర్చున్న కాని దారుణం మా వాళ్ళ అయితే అసలు అవసరం ఉండే దాక ఉన్నారు అవసరం అయిపోగానే నేను ఏమన్నా తెంపిన్న అని వాళ్ళ అంటారు వీళ్ళేమో మేమన్నా చదువుకున్నామ అని వీళ్ళ అంటారు వామ్మో
అట్లనే ఉన్నారండి అవసరం ఉంటేనే ఏమో కాలు పట్టుకుంటారు అవసరం లేకపొతేనెమో ఇంకా మనుషులను పట్టించుకోరు వాళ్ళతోటి మానకేందిలే అనుకుంటారు
కాదు సిస్టర్ కా కాదు సిస్టర్ ఇప్పుడు సరే నిను అయిన పొద్దనుంచి అన్నే ఉన్నా మరి వాళ్ళగ్గు వాళ్ళకు ఒక చెట్టు ఉంటది వాళ్ళక్ కడ మామిడి చెట్టు ఆ చెట్కాడ అందరు కూసొని డిస్కషన్ పెట్టుకుంటాళ్ళు మా ప మా ఇంటి పక్కన వాళ్ళకు వాళ్ళ ఆడపిల్లలే అయితే ఇంటి వెనకలోక బాబుంటాడు చిన్న పిల్ల్లోడు ఏమనట్లే చిన్న పిల్ల్లోడు ఆ అమ్మాయిల తోటి ఆడుకోవడానికి వచ్చిండు వతే ఆ ఆ పిల్లోడు మరి తీగ దగ్గరికొత్తంటే ఏ చిన్నా అటు పోకు తీగున్నదని చెప్ప లే కదా వాళ్ళ పిల్లలనేమో వాళ్ళ కాన్నే ఉంచుకుంటళ్ళు ఈ పిల్లగాడేమో ఆ తీగున్న దాని తెలువక దాని దగ్గరి దాకా రింగ రింగ తిరుగుతాండు అంటే వాళ్ళ పిల్లలైతే ఒక్క ఆ వాళ్ళ పిల్లలైతే ఒక్కలు ఇంకొకళ పిల్లలైతే ఒక్కలా చెప్పడి సిస్ టర్ మీరే
అందర్ని సమానంగా చూడాలి ఎవల్దై ప్రాణం ప్రాణమే కదా మ్
అను గింత డేంజర్గాళ్ళు అంటే వ వాళ్ళ ప ఇంటెనుక పిల్ల్లోడు వీళ్ళ కు వాళ్ళ అమ్మనుకున్ను వీళ్ల
అడకపోతే మాత్రం అట్ ఎట్ల ప్రనలకు ఏదన్నా అయితే ఎట్లా ఉంటది చెప్పేదనైతే వాళ్ళు ఏం చేస్తారు మంచిగా ఆఇంది అనుకునేటట్టే ఉన్నార్ కదా
అంటే వాళ్ళు ఆ పోరడు పోనీ వీళ్ళే పోని అన్నట్టే కదా ఇంగ అనుకున్నా ఇంగ నేను ఆ
వాళ్ళు మాత్రం మంచిగ ఉంటే సరిపోతది అనుకుంటారు కావచ్చు అట్లంటి
ఆ గింత డేంజర్ మనుసులు ఉన్నారనుకున్నా ఇంగ ఏం చేయాలో తెలువక ఇగ బయటనే అల్లం వెల్లిగడ్డలు తీసి అవి దంచుకుంటే ఇగ అన్న కుసున్నా
అవునా అండి
మ్
ఇంకా అయిందా అండి మరి సాయంత్రం పని
ఇక్కడ సిస్టర్ ఇంకా ఏం ఏం కాలేదు అనిల్ అద్ చెట్టు కొట్టేసరికి ఆ కిందున్న డ్రమ్ము వాటర్ అవన్నీ తీసేసిన తీసేసరికి ఇగ నీళ్లు లేవు ఏం లేవు మళ్ళీ మోటరు కాళీ పోయింది మాది
అవునా అంటే మీకు మోటర్ నీళ్ళే వాడుతార
ఆ కొంచెం దూరంలా బాయి ఉంటది సిస్టర్ అల్ల మోటర్ వేసుకొని వాడుకుంటాం అన్నమాట అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి మోటరేసుకుంటే నీళ్ళుొస్తాయి అయితే ఆ మా ఎవరో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులోత్తనయి కద
మ్ అవును ఇప్పుడోస్తున్నాయి కదా రెండో విడత
ఆ అయితే ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళు మోటర్ కావాలే నీళ్లు కావాలే పెట్టుకోమా అంటే పెట్టుకోమ్మన్నాం వాళ్ళు బాగా ఎండగొట్టేటప్ ప్పుడు చాలా సేపు పెట్టిలాట మోటార్ పది గంటలకు పెట్టి ఆ మూడు గంటలకేమో బంద్ చేసిలంట
అట్లయితే వేడైతది కదా ఖరాబ్ అయితది
కాలిపోయింది ఈ కాలిపోయింది ఇగ బయటికి తీసి బాగు చేపిద్దాం అని అనుకున్నాం అన్ అంకా ఇంగా వాళ్లు రెస్పాన్స్ ఇత్తలేరీంగా
మాకేం అవసరం లేదని అనుకుంటున్నారేమో
ఆ అట్లనే ఉన్నారు ఇంగా వాళ్ళ తమ్ముడు అనేటైనా ఒక ఆయన ఫోన్ చేసి అడిగిండు వాళ్ళ అన్నని ఇట్ల మోటర్ కాలిపోయిందంటే నీకేం అవసరం నువ్వు నోరు మూసుకొని ఉండ రాదు అని అన్నాడు ఆయనను ఆయన సప్పుడ చెయ్యకుండా ఉన్నాడు ఇంగా మళ్ళా అవసరం వచ్చింది వాళ్ళకి ఇగా మళ్ళా గోడలకు వ వచ్చింది గోడలు గిట్లా ఏసుకోవడానికి మళ్ల వాటర్ కావాలేగా అని మా సుట్టూ తిరిగిండు ఆ వాళ్లే కట్ కునేది అయితే ఇగా మోటార్ తీదువురా మేమే అల్లిత్తము అని అన్నారు అయితే ఇగా మీ మా నాన్న తీత్త తియ్యి అని అన్నడు అంతలోపె ఎవలో చెరువు సైడు ఏమో అంటు పెట్టిలంట కొయ్యకాలు ఉంటది కదా అది అంటు వెడితే అది మొత్తం కాలు కుంట వచ్చి మా స్టార్టరు అయిన స్టార్టర్ మోటరు అన్ని కాలిన్నాయి ఇక మాది నీళ్ల ల మోటారు తాడు ఉంటది కదా బయటికి మనం లాగడానికి తాడు కడత
ఆ
తాడు కూడా కాలిపోయింది ఇగ మోటర్ బాయిల అట్లనే పడ్డది ఇగ ఇంకా అది
అయ్యో అండి మరి ఎట్లా చేయాలి అంటే బాయిలకి దిగి తీసేలా ఉన్నదా మరి
బాయి నిండా నీళ్ళే ఉన్నాయి బాయి అంత లోతు పోలేరు కదా అంత లోతు పోయినా కూడా అది ఎక్కడున్నదో మోటరు చెప్పలేము కదా
అవును మళ్ళీ ఇప్పుడు వానలు కూడా పడితే ఇంకా వాటర్ పెరిగిపో తాయి కదా బాయిలో
ఆ అవును ఇంగా ఎట్లా తిత్తరో ఏమో ఇంగా ఇంగా వాటర్ కి అట్ల ఇబ్బంది అయితాంది
కొంతమంది ఈత వస్తది కదా అండి బాగా అంటే చాలా సేపు ఊపిరి బిగబట్టే ఆ ఆ అలాంటి వాళ్ళని పంపిచ్చి తీస్తేనే వస్తది ఇగ
ఇంగా అట్లావంటోళ్ళే ఎవల్ తెల్వాలి సి ఇయాల్ రేపు అంతగనం ఈత ఎవరు నేర్చుకుంటాళ్ళు చానా తక్ క్కువ
లోతు బావుంటదా అండి బాయి మరి
ఆ బానే ఉంటదట
మరి ఎట్లా అండి ఇప్పుడు మరి అ మోటార్ అట్లా పోతే ఎవరు వాళ్ల్ తీసి కొని స్తార మరి
వాళ్ళు ఎందుకు కొనిత్తరు నాకై మాకైతే సంబంధం లేదు మేము ఆనాడే మీరు బయటికి తితే అల్లి త్తమని చెప్పినాము ఇప్పుడు మా మోటార్ మా మాది పైన ఉన్న మోటార్ కూడా కాలిపోయింది కదా ఇంగా దానికి మేమైతే ఏం చేయలేము మీరే మోటార్ చూసుకోలి అని అన్ అన్నరు
మరి ఇప్పుడు మీకే కదా లాస్ మరి మోటార్ అంటే ఎట్లైనా పది ఇరవై వేలు దాకా అయితది ఖచ్చితంగా
ఉమ్ అయితయి సిస్టర్ ఏందో ఇంగా
అ
ఇంకా
అ జనాలు అట్లానే ఉన్నారండి అవసరం ఉంటేనేమో మంచిగా ఉంటారు అవసరం అయిపోయంగానే వాళ్ళకు మాకు స్ సంబంధం లేదు వాళ్ళు ఎవరు అని చులకనగా చూస్తారు
అవును అసలు తీసి పడేసినట్టే ఆ అట్లనే ఉన్నరూ సిస్టర్ వామ్మో
ఇప్పుడు లోకంలో చాలా మంది అట్లనే ఉన్నారు
ఆ వాళ్ళనీ చూసి చిన్న పిల్లలు గిట్ల అట్లనే తయారయితారు
ఉ అంటిగా ఒకరిని చూసి ఒకరు తయారవుతున్నారు మంచిగా చెప్ తప్పే వాళ్ళు ఎవలు ఉన్నారు స్వార్థం నింపే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు మనషూ లల్ల సరే ఓకే అండి మరి
ఆ సరే సిస్టర్